హాయ్ అండి ఎలా ఉన్నారు
ఆ ఓకే అండి
హు ఏం చేద్దాం పండుగలు ఏ వి వస్తున్నాయి దగ్గర్లో ఉన్నాయి ఏం చేద్దాం అనుకుంటున్నారు పండుగలకి
అయి బాబోయి పండుగలు అంటే పెద్ద పని అండి మనకి ఇల్లు క్లీనింగ్ మ్మ్ ఫెస్టివల్ మొత్తం ఇప్పుడు కొత్త బట్టలు తీసుకోవాలి పిల్లలకి మళ్ళీ మన స్టిచ్ చింగ్ చేయించుకోవాలి బ్లౌజెస్
ఆ
ఇంకా మేమైతే ఇప్పుడు అవునండి అవును క్లీనింగ్ మొత్తం ఫెస్టివల్స్ ఏంటే అదొక పాజిటివ్ వైబ్ కదండి
అవును
ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఏ లేవాలి
అవును లేవాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి దేవుడి త కావాల్సినవన్నీ తెచ్చు కోవాలి పూలు పళ్ళు అన్ని తెచ్చుకోవాలి, కొబ్బరికాయలు అన్ని తెచ్చుకోవాలి, ఉమ్మ్ పూజ తాలూకు అన్ని తెచ్చుకో కోవలి అమ్మో చాలా పని ఉంటుంది పండగంటేనే
అసలు పండగ మనకి రెస్ట్ ఉండదండి మళ్ళీ ఇంకా మనం పూజ చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేసి పూజ చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని మళ్ళీ పిల్లలకి వండి పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టి
అవును చాలా పని ఉంటుంది పండగలు అంటే అంటేనే అసలు దసరాలానేవీ వస్తయీ జరిగితే తొమ్మిది రోజులుంటుంది తొమ్మిది రోజులూ హడావిడి హడావిడీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అనమాట అమ్మవారు ఇంకా ఏంటంటే ఓ ఆహ్ అవతారం తగ్గట్టుగా మనం పూజ్జేసుకోవాలీ అమ్మవారికి తగ్గట్టుగా టిఫె ప్రసాదం జేసుకోవాలీ నైవేద్యాలు పెట్టాలీ మడిగా అమ్మో చాలా అంటే చాలా రిస్క్ అండి బాబోయ్ పండగలంటే
కానీ ఎంత హడా అంటే అదొక పాజిటివ్ వైబ్ అండీ మనక్ పిల్లలకి గూడా చాలా ఎంజాయ్ గా ఉంటారు పిల్లలు
ఉమ్మ్ వాళ్లక్కూడా ఇలాంటి సంప్రదాయం అనేది మనం నేర్పిచ్చాలి పిల్లలకి పంండగలప్పుడు ఎలా ఉండాలి ఏంటి ఏం చేస్తే బావుంటుందీ ఎలా ఎలా పూచ్చేయాలీ ఏంటి పూజా విధానమూ అంతా గూడా వాళ్ళకి మనం నేర్పిస్తే ఇప్పట్నుంచే కాస్త వాల్లూ ఆ దారిలో ఉండి మన ఇప్పటి నుంచి నేర్పిస్తే ఏంటంటే వాళ్ళు పెద్దయ్యే కొద్దిీ వాళ్ళ పిల్లలలకు వాళ్ళు నేర్పించుకునే స్థితిలో మనం వాళ్ళని తయారు చేయాలి
అవునండి అండి దట్టు ఏంటంటే అండి పల్లెటూరులో వెళ్లి పండగలు చేసు కోవాలి అండి మనం రిలేషన్స్ కూడా పిల్లల తెలుస్తది అంటే చిన్నమ్మ, పెద్దమ్మ జెన్స్ కూడా పిల్లలకు తెలుస్తది
అవును నలుగురిలోకి వెళ్ళాలి నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఆ ఆ పూజలు అవి ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది కూడా వాళ్ళు చూస్తూ ఉంటుంటే వాళ్ళకి కూడ అనేది పూజలు ఎలా చేయాలి ఏంటి అన్నది వాళ్ళకి కూడా నేర్చు కొలనే ఉచ్చాహం వస్తుంది
అవునవునండి ఎట్లయినా గాని పిల్లలు ఇప్పుడు అంత ఫాస్ట్ కల్చర్ అయిపోయింది కదండి ఇంకా పిల్లలు ఏంటి అంతసేపూ చేయడము ఇట్లా ఒకప్పుడు మనం చేసినట్టే వీళ్ళు చేయలేక పోతుర్రు
అవును ఒక్క పండగ కాదు కదండి మనకు వచ్చేది సంవత్సరంలో బా దాదాపుగా ఐదారుపండగలు వస్తాయ్ ఐద్దరుపండగలూ మనం చేయయాల్సిందే తప్పదు మనం ఆ పండగలప్పుడు ఏంటంటే దివాళి బాగా ఇంట్రెస్టుగా చూపిస్తారు పిల్లలు
ఇంకా దివళి అంటారా వన్ వీక్ నుంచే స్టార్ట్ అవుతుంది మా పిల్లలకి
అహహహ అంతే కదా వాళ్ళు ఆ టపాసులు అవి పేల్చాలి అనే ఉత్సాహం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అప్పుడు
అసలు ఇల్లు క్లీనింగ్ చేయాలంటే అప్పుడు ఉన్నంత రిస్క్ బాగా రిస్క్ అండి పిల్లలు టపాసులు చేస్త్ వస్తూనే ఉంటారు క్రాకర్స్ చేస్తూనే ఉంటారు మనం క్లీన్ చేస్తూనే ఉంటావు మొత్తం
అవును అంటే మీరు తయారు చేస్తారు అక్కడ ఎ స అవి ఇంట్లోనే
అంటే కాదండి పిల్లలు ఇప్పుడు కాకరొత్తులు చిచ్చుబుడ్ళలు అవన్నీ చేస్తారు కదా అంటే ఇప్పుడు పెలుస్తా ఉంటారు కదా అప్పుడు ఇంకా మనం క్లీన్ చేస్త స్తూ ఉండాలి కదా
అవునా అదే అదా అంటే మీరు క్లీన్ చేస్త ఉండాలింటే మీరు ఏమైన్నా తయారు చేస్త మార్కెట్కి పంపిస్తారేమో ఈ పండుగ దివాళి అప్పుడు అని నేను అనుకుంటున్నాను
లాస్ట్ ఇయర్ చేసామండి ఈ ఇయర్ బంజేసాము అలాగా
అవునా మనం చేసుకోవచ్చు ఇంట్లో దీపావళి సామాన్లు ఇప్పుడు పండుగ దీపావళికి మనము ఇంట్లో చేసుకోవచ్చు చుచ్చుపుుడ్లు ఇదేంటి కాకరపువోతులు అట్లా ఇవి ఇంకోటి ఏంటంటే చ మతాపులు అలాంటివి మనం మెటీరియల్ అంతా అమ్ముతారు ఆ మెటీరియల్ అంతా తెచ్చుకొని మనం ఇంట్లో చేసుకుంటే భలే కాలుతాయి అవి
ప్రత అలాగే చేసామండి కానీ ఈసారి రిలేటివ్స్ వచ్చారండి మా అత్తయ్య గారు మావయ్య గారు మా సిస్టర్ వాళ్ళు వచ్చార అనమాట ప
ఆ
ఇంకా వాళ్ళందరూ వచ్చే వరకు ఇంకా సట్ అవ్వలేదండి అందరూ వన్ వీక్ ముందే వచ్చారు సమ్మర్ హాలిడేస్ అ ఇంకా అందరు వచ్చేసారు పిల్లలు అక్క వాళ్ళందరూ వచ్చారు లాస్ట్ టైమ్ చేసాం అలాగే మీరు అన్నట్టు హు
ఉమ్ అదే మనం చేసుకున్నాది ఇంకా బయట కొనుక్కొచ్చిన వాటిలో ఉండవ్ ఎందుకంటే మనం చేసుకుంటే ఎట్లేదన్నా కాస్త మ్ ఇదిగా ఉంటాయి అవి కాల్చడానికైనా ఏదైనా సరే ఆ బయట కొనుక్ చేసినవన్నీ కూడా ఎన్డి పెట్టి ఎండ అనట్టుగా ఉంటాయి దివాళి ఒకటి మళ్ళీ వినాయక చవితి అనేది ఉంది ఆ వినాయక చవితి రోజు తొమ్మిది రోజులు మండపాలు అన్ని పందిళ్ళలు అన్నీ వెస్తారు. ఆ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పందిరికి వెళ శివుని పూజ
అవునండి ఇప్పుడు మా సైడ్ ఏంటంటే డీజేలు పెడతారు డైలీ నైట్ మళ్ళీ ఇప్పుడు నైన్ డేస్ కి సెవెన్ డేస్ కి అన్నదానాలు కూడా పెడతారు అనమాట
హౌ
అన్నదానాలు పెడతా ఉంటానమాట
మా వాడు ఏంటంటే పూజలు అవి చేస్తూ ఉంటాడు అన్నమాట మా బాబు అయితే ఏంటంటే మండప మపాలు తొమ్మిది రోజులు మండపాలకు వెళ్ళటము పూజలు చేసి రావటము ఆయన మండపాలు ఒప్పుకుంటాడు కదా ఆ మండపాలు పూజలు అవి చేసుకుంటూ ఆయన వ వచ్చేసరికి రాత్రి పన్నెండు అవుతుంది ఈ తొమ్మిది రోజులు నాకు ఆ హడావుడి పంండగ వినాయక చవితి హడావిడి
అవునండి ఇప్పుడు అంటే అంటే ఇప్పుడు మన ఇంట్లో చేసే పులిహోర కన్నా మన టెంపుల్ల్లో చేసే పులిహోర చాలా బాగుంటది
అవును
ఇప్పుడు నిమ్మకాయ పులిహోర మన ఇంట్లో చేసే కన్నా చింతపండు పులిహోర టెంపుల్ల్లో చేస్త త్తరు కదా అది
అవును అవునవును వాళ్ళు ఏవో టెక్నిక్స్ వాడతారు వాళ్ళు ఏవో ఉంటాయి వేరే వేరే వెరైటీ వ లేవో కలుపుతూ ఉంటారు దాంట్లో ఆ వెరైటీలు మనకు రావు కానీ మనం మన టేస్ట్ మనది వాళ్ళ టేస్ట్ వాళ్ళది అంతే కదా
అవున్ అవునండి అవును ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇంకా బయటికి తీసు కెళ్తె మా పిల్లలకి బయటకి వెళ్లాలి ఇంకా బాగా మమ్మీ ప ఫెస్టివల్ వస్త ముందే మమ్మీ వన్ వీక్ ముందే పాప మమ్మీ నాకు ఈడెసుకొను నాకు క డ్రెస్సు కొను అని చెప్తా ఉంటది మళ్ళీ పాప డ్రస్ తీసుకొని మనం మ్యాచింగ్ బ్యాంగిల్స్ జ్యవలరీ అన్ని కొనేసారు ముందే
పిల్లలంతే కదా పండగలంటే వాళ్ళదే హడవుడి
మళ్ళీ పాప చప్పుల్స్ ఆహా శాండిల్స్ కూడా నువ్ నాకు చెప్పల్స్ కొను అని అడుగుతా ఉంటది
ఆ వాళ్ళదే కదా హడావుడి అదే చెప్తున్నా ఆ
చుట్టాలు వచ్చారా ఫెస్టివల్ కి
అర్ లేదండి మాకు చుట్టాలు రావడం తక్కువే మేము పెద్ద మేము వెళ్ళము వాళ్ళు రావడం తక్కువే ఎప్పుడన్నా వెళ్తే హాయ్ అంటే హాయ్ అనుకుంటా ఎక్కువ బం ఫ్రెండ్షిప్యే
అవునండి ఇప్పుడు పిల్లలు మా పిల్లలు ల్లలు క్రిస్మస్ బాగా ఇంట్రే చూపిస్తాండీ
ఓకే
అంటే ఎర్లీ మార్నింగ్ ఏ లేసి మనం. ఇంకా ఫోరో క్లాకేళ్ళాలి ఇన్ క క్రిస్మస్ టైమ్ లో అంటే షిఫ్ట్ వైజ్ ఉంటాయన్మాట. మార్నింగ్ ఒకట్ అంటే మార్నింగ్ ఒక ప్రేర్ ఉంటది. ఫోర్ టు సెవెన్ మళ్ళీ సెవెన్ టు నైన్ ఒక ప్రోకర్ అంటే షిఫ్ట్ వైజుంటది. మన ఏ షిఫ్ట్లోన్న వెళ్ళొచ్చనమాట ఇంకా ప్రేర్స్ అంటే మాకు ముందుం చే స్టార్ట్ అవుతయన్మాట ట సెమీ క్రిస్మస్ గు జరుగుతది పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సెమీ క్రిస్మస్ లో గూడా డాన్స్, స్కిట్స్ ఏస్తా ఉంటారు పిల్లలు ఇంకా అంటే క్రిస్మసేస్ స్పెషల్ సాంగ్స్ నేర్చుకుంటా ఉంటారు పిల్లలు
ఓకే హ్మ్
పిండి వంటలు గూడ్ స్టార్ట్ జేస్తామండి క్రిస్మస్ కి
హ్మ్ మాక్ సంక్రాంతికి ఉంటాయండి అట్లాగా సంక్రాంతికి బాగా చేస్తారు మా సైడు
ఆహా మా ఇగ మా మమ్మీ ఇంకా ఒక్కొక్క ఐటమ్ము మాస్ సైడ్ మమ్మీ ఇంకా టెన్ టెన్ డేస్ కేజీస్ చేస్తుంది అను మనుషుని బటి చెపిస్తదన్మట ట అంటే ఫెస్టివలు మమ్మీవాళ్ళు బాజేస్తారు అందుక్ కే ఇంక ఫెస్టివల్స్ ఇంగా టెన్ టెన్ కేజస్ ఇంకా వన్ మంత్ ను ముంద్ ముంద్ ముందునుంచే. మాకు సెమీ క్రిస్మస్ వన్ మంత్ ముందు ఉంటదనమాట
ఓకే ఓకే ఆహా
చి ఇల్లంతా క్లి క్లీనింగు, పెయింటింగు ప్రత్ తి క్రిస్మస్ కి మమ్మీ పెయింటింగ్ జేయించిది. ఇంగ పెయింటింగ్ మళ్ళీ పిల్లలకి క్లాత్స్ మమ్మీ డాడీ
సొంత ఇల్లవాళ్ళు అవతే పెయింటింగ్ వేచుకుంటారండి. ఈ సొంత ఇల్లు లేని వాళ్ లేమి పెయింటింగ్లేర్చుకుంటార వరన్ జెప్పండి ఇంటి ఓనర్స్ ఏమన్నా ఒప్పుకుంటారా. ఇలా పండుగోచ్చింది పెయింటింగ్లేయించండి అంటే వాళ్ళేమన్నా ఒప్పుకున్నే రకాల
అవున అవునండి అందరూ ఒకలాగు ఉండరులేండి అవునండి క్రిస్మస్ తర్వాత వెంటనే ఫైవ్ డేస్ కి న్యూ ఇయర్ వస్తాది కదండి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మాకేందంటే క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి ప్రేయర్స్ బాగా జరుగుతాయన్నమాట
మ్మ్ హూ
ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ గా హ్యాపీగా ఫీల్ టా ఉంటామింకా
ఇంకా ఏం చేస్తుంటారు ప్రేయర్ కాకుండా ఏ నా ఆ కల్చరల్ యాక్టివిటీస్ అట్లాగా జరుగుతుం
ఆ ఎస్ ఉంటాయండి, స్కిట్స్ ఉంటాయి. డ్రామా ఉంటది, ఇప్పుడు క్రిస్మస్ గురించి సపరేట్ సాంగ్స్ నేర్చుకొని స్పెషల్ సాంగ్స్ లాగా నేర్చుకుంటాా అనమాట ఇంకా ర్చ్ లో మాకందర్ కి స్పెషల్ ఫుడ్ అనమాట ఇంకా ఆ రోజు అందరం కలిసి తింటాం చర్చ్ లో
ఆ
ఇంకొక క్రిస్మస్ కి కాకుండా ఈ న్యూ ఇయర్ కి వాటికి కూడా భోజనాలు పెడుతు, ఉంటారట కదా చర్చ్ లో లంచ్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారట, కదా ఆ నేను విన్నాను, ఆ
కి గుడ్ ఫ్రైడే కూడా బా సనమాట రి సౌండ్
ఆ హ్మ్
ఇప్పుడు గుడ్ గుడ్ ఫ్రైడే రోజు దేవుడు చనిపోయిన, రోజు అనమాట
ఓకే
ఈస్టర్ రోజు ఏమో, తిరిగి లేచిన రోజు అనమాట టా ఇన్ ఇంకా ఈస్టర్, రోజు బాగా చేస్తా ఉంటారు.
హా ఇంక హై అంతే అదే కాకుండా పిల్లలకి డ్రాయింగ్స్ అని, అవి ఇవి ఈవిఎస్ అని ఏవో పెడతారట కదా మీకు చర్చల బట్లు
అవునండి
ఆ పేయింటింగ్స్ అని డ్రయింగ్స్ అని ఏవో ఆటలు నేర్పించడము ఒక దఏంటంటే ఒక దేనికన్నా దేని గురించి అన్న ప్రశ్నలు అడగడము, అట్లాగా జరుగుతూ ఉంటాయట కదా
అవునండి
చర్చల్లో మాకు అవే ఉండవూలెండి మాకెటంటే ఇంట్లో ఎంతసేపటికి పూజలు చేసుకోవడం, ఆ పూజ తాలూకు విధానము అంతా చేసేసరికి మాకు అయిపోతుంది ఒకటి ఏంటంటే టే ఒక ఆది సంక్రాంతి అప్పుడు మాత్రం మాకు ముగ్గులు పోటీలు అలాగా పెడుతూ ఉంటారు, గొబ్బిళ్ళని మా పల్లెటూరులో బాగా ఆడుతూ ఉంటారు, ముగ్గులు పెట్టి రంగులే వేసి అందరికి దాని తాలూకు ప్రైజ్లు ఇవ్వడము అట్లా చేస్తూ ఉంటారు, గొబ్బిళ్ళు ఆడుతూ ఉంటారు, గంగిరెద్దులు హడావుడి అంతా బాగుంటుంది అసలు పల్లెటూరు మా సైడ్ అంత లగేజ్ జేస్కొ ఏంటండి
ముగ్గుల్ పోటిది గుడ బెడ్తర
ఆ ముగ్గుల్ పోటీలు పెడతారు అదే గంగరెద్ లు రావడమూ హరిదాసులు ఇంటికి రావడము వాళ్ళకి మేము బియ్యము వేయడము అట్ల చాలా రకాలుగా ఉంటుంది చాలా చాలా ఎంజాయ్ జేస్తం ఆ రోజు అప్పుడతే
అదే త అవునండి తొలిపంట పెట్ ఇస్తారా దేవుళ ముందు పెట్టి చేస్తారంట కదా
అవునవును చాలా ఇదిగా ఉంటుంది ఉంటది గొబ్బెళ్ళు పెట్టి అందరు ఆడవాళ్ళు దాని చుట్టూ డ్యాన్సులు యేస్తూ పాటలు పాడుతూ చాలా హంగామా హంగామా చేస్త అన్నమాట మా సంక్రాంతి పండ